సేపు ఇప్పుడు బిజీ వచ్చింది ఎవరితో నైనా మాట్లాడతానవేమో అని
లేదు లేదండి ఎవరితోనీ మాట్లాడట్లే కానీ ఎవరైనా ఫోన్ నాకు టెన్ ను చూపిస్తాన్నాయి మళ్ళీ ఇవి కాల్సు
ఇంకోటి ఆడ్ అయిందా
ఇప్పుడు ఇవ్వే అయిపోవుడే గగనం అయితంటే మళ్ళీ ఒకటి ఆడ్ అయింది ఇందాక మనం మాట్లాడింది ఓ
వచ్చిందా రాలేదన్నారు
అది మొత్తం ఇట్లా అప్పుడు పెట్టాను క వత అట్లా బయ ఉన్నది అయితే వత్తదో రాదు అను న్నాగా వచ్చింది ఇపుడు మల తర్వాత
మీనిట్స్ వడయ
ఆ పడయా ఆరు ఆరు సెకండ్లా ఆరు నిమిషాలు పెడుటుకువండి
అ చేస్తారా మరి మళ్ళా కాలు
మీరు చేయడి మీ అయిపోయానాక మాట్లాడత ఆన్ల నే పోయి పక్కక్ పో నైట్ వరకు మాట్లాడదాం ఏం చెప్తాం మీ అయిపోవలి గట్టా గట్టాక రేపు కొంచెం వర్క్ ఉంది చేసు పోవాలి బుక్స్ రాసుకోవాలే
ఉం అంటే మీది అయిపోయినాక మాది చేస్తారు కావచ్చు అడ ఇటు
కావచ్చు అంటే మరి బుక్స్ రాసుకోవడం కోసం ఇట్ల ముందు పెట్టిరో ఏమో తెలువదు
అట్లా అంటారు కాని మళ్ళా ఏప్రిల్ నెల మొత్తం అయిపోతది
ఉం ఆ ఏమో ఇగ వాళ్లు అన్నప్పుడు రాసుకోవాలి కద
ఉం
వాళ్ళు చెప్పేది కూడా మనం మంచికే ముందుగాల రాసుకని పెట్టుకుంటే మంచిది కదా
రేపేదో వివో ఏ మీటింగ్ ఉందాట అంటే సెల్లుల వాట్సాప్ కాలు
అవునా
గ్రూప్లో వెట్టిరూ మాకు
ఊహు
పొద్దునే ఉంటది అందరావాలి అని ఏపిఎం పెట్టిండు
గ్రూప్ ల మిసెజ్ రాసి పెట్టలేదా
ఏంటిదది
అదే ఆ మీటింగ్ ఉందని గ్రూప్ లో మిసేజ్ రాసి పెట్టలేదా?
ఉమ్ గదే అట్లనే మీటింగ్ ఉందనే రాసి పెట్టిరూ చెట్టా
వెళ్త్ వెళ్తాన్నరా మరి?
ఆహా వెళ్ళడం గాదు ఇప్పుడు గ్రూప్ అంటే గ్రూప్ లో డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్కే
ఊహు ఆహ, ఆహా. అట్లనా
ఉమ్ వీడియో కాల ఎవరో మాట్లాడతరటా!
ఈహీ
అట్లా
సార్ వాళ్ళు మాట్లాడతారేం చేస్ స్తున్నా ఉంది,
ఈయాల మాట్లాడిందామే ఉప్పురపేళ్ళాట.
హుమ్
ఆమె మాట్లాడతంటే అసలు టైమే తెలివలేదు,
అంతా బాగా మాట్లాడిందా,
ఊ అంటే ఫస్ట్ ఫస్ట్గా మాట్లాడతాంది. ఇగా నేనైతే ఆ మినిట్స్ చూసుడే లేదు ఆమె మినిట్స్ చూసుకుంటాంది. ఆమె కట్ చేసుకుంటాంది, ఆమె మాట్లాడ తంది,
ఊ మంచిదే అయితే,
ఊ
మీ రిలేషన్ వాళ్ళ చుట్టాలు కావొచ్చునా,
మా యారలా వాళ్ళ ఫ్రెండ్ ఆట
ఉహు
అయితే నన్నంట నేను మా బుడ్డోని ఇరవైయెకటప్పుడు అక్కడికెళ్ళిన కదా అక్కడికెళ్ళినప్పుడు నన్ను చూసిందట కాని, తను నాకు తెల్వదు,
ఊహు
అయితే నువ్వు నాకు తెలుసాని డీపీలా నాది ఫోటో పెట్టుకున్నా, కాదా
ఈ
ఫోటో పెట్టుకుంటే ఆ ఫోటో చూసి అయ్యో ఈ అక్కెనా ఈ అక్కైతే నా మాట్లాడతది. దీ అని కాల్ చేసింది, అన్నట్టు
ఉ
అయితే నేను గిట్ల గిట్ల ఉంటా చూసినవా అక్క నేను అయితే నిన్ను చూసినా నువ్వు నన్ను చూడలేదా, అంత ఐడియా ఉందా లేదా అని అడుగుతంది నన్ను అయితే నాకైతే అంత ఐడియా లేదు మరి
ఉ
ఎవరు అమ్మనినైతే గుర్తుపట్టలేదు, అని అంటే అయితమైతి అక్క గుర్తు పెట్టకుంటమైలే నా ఫోటో మీ యారాలు దగ్గర దగ్గర ఉంటది చూడు మీము ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్, ఆ అంటే తర్వాత, మా యరాల తో చెప్పినా ఇట్లా మీ ఫ్రెండ్ అట కదా ఫోన్ మాట్లాడిందంటే,
హుమ్
మా ఫ్రెండ్ వామ్మో నాకు తెలవా కుంటానే ఫోన్ చేసింది కదా అంటాంది.
అవునా
ఉ అంటే మళ్ళా ఒక్కటి కాదు రెండు కాదు పద్నాలుగు, కాల్స్ మాట్లాడింది, అంటే మరి పద్నాలుగు కాల్స్ మాట్లాడతే మరి నువ్వు ఒక్క కాలనా మాట్లాడంటే మాట్లాడలేదు నేను
ఉ
ఎన్ని కాలల్స్ వస్తే అన్ని కాల్స్ మాట్లాడుకోవచ్చాట,
అవునా
ఊ అయితే మా యారాలు తోన్ని ఆ ఫోన్ మాట్లాడిందట ఆ ఫోన్ మాట్లాడితే ఒక్కో కాల్ రెండు కాల్ మాట్ మాట్లాడగానే కాల్ కట్ అయిపోయిందట జీరోస్ పడయట, ఇక అసలే కారే ఓకే కాలేదాట,
ఉహు
ఉ తన ఫోనుకు చేస్తే మొత్తం కట్ అయినాయి నీ ఫోనుకు చేస్తా అంటే వస్తానాయి. నాకు జీరో రాలేదు మంచి టైమింగ్స్ మంచిగొచ్చినయి అక్క అని ఇగ చెప్పిందన్నట్టు. అదకో ఇందులో ఎయి ఈ వర్కు గురించి మొత్తం తెల్సాట. ఆమె ఇప్పుడు నాలుగో వర్కట ఇది ఆమె చేయడం ఇందులో ఇప్పుడు ఇన్లా మన గ్రూప్ల ఉండే ఇప్పుడు మనల్ని యా డ్ చేసే సార్ ఆ సార్ను సార్ కూడా వాళ్ళ తమ్ముడేనట. మ్ ఇగ అట్ల ఆ డీటెయిల్సన్ని చెప్పిందన్నట్టు. అప్పుడు ఫస్ట్ సార్ వచ్చిన ఫస్ట్ ఆమె జాయిన్ ఒక టాస్క్ చేస్ సిందట. ఒకొక్కల్ డెబ్బై ఎనభై వేల డబ్బుల్ సంపాదించుకున్నరట.
అవునా
మ్ అంటే అవి ఏం లేదట బొమ్మలు ఇప్పుడు స్లాప్ ఉందా స్లాప్లా వాళ్ళు క్వశ్చన్ ఇస్తరట స్లాప్ పెట్టి స్టా ఆ స్టాపుకు ఆ స్లాపుకు క్వశ్చన్స్ ఇత్తే ఆ క్వశ్చన్స్ అంటే ఆ ఇల్లులేమేమ్ ఉన్నయన్న క్వశ్చన్సే ఇత్తరట.
ఆ
ఒక క్వశ్చన్ చెప్తే వంద రూపాలట ఆ అట్ల పది క్వశ్చన్స్ ఇస్తే వెయ్యి రూపాల్ అయితనే ఉన్నయి కదా అగో అట్లా అని ఆ టాస్క్ మంచిగుంన్నదట. అద్ అయిపోయింది ఆల్రెడీ
ఆహా
నింగ్ కాలే ఇప్పుడూ మనం పొయిన సారి చేసిన వర్కే సగం చేసి తీర కొస్సకొచ్చినంకనే మనం జాయిన్ అయ్యి కంప్లీట్ చేసినం దాన్ని అయితే అప్పట్ నుంచ్ చి తెలు అప్పట్ నుంచే వచ్చిందట అప్పట్నుంచే మా మా యారాల్తోటి చెప్పిన్రట గని కాకపోతే ఆమె మరి ఇదేమన్నా స్కామ్ కావచ్చు ఇప్పుడు దొంగ స్కామ్లు బాగా జరుగుతాన్నయి కదా
మ్
అని ఇగ భయపడి ఆమె కూడా చెప్పలేదట ఆమె కూడా చేస్కోలేదట. అయితే నేన్ చెప్పినక్క నేను ఫస్ట్ టాస్క్ అప్పుడే చెప్పిన గాని నా మాట ఇన్లే తను ఇనకుంట ఉండడం వల్ల అట్లా చేస్కోలేదు. అప్పుడు చేస్కుంటే ఇంకా బొచ్చెడు డబ్బులు సంపాదించు అనం టాన్ గసోంటి అలకట్ టాస్కులు మంచిగా చేస్కోవచ్చు కదా మనం ఖాళీగా ఎటు ఎళ్తలేం కాబ అన్నందుకు అని సాధన చేస్కున్నాం కదా అని నేనన్నా
మ్
అట్ల
అంటే మనం మాట్లాడేది నాలుగోదా
ఉమ్
అంటే దీనికి మన ఇప్పుడు మనం చేసి వన్ ఇయర్ అవుతుందిగా మరి టాస్క్ టాస్క్కు అట్ల వన్ ఇయర్ టైమ్ గడుస్తదట్న.
అట్ల కాదట నెల నెలకే వస్తదట
ఆ
కాకపోతే ఏం జరిగిందట అంటే ఒక అబ్బాయట పదకొండు ఐడిలు వాడిండట. మ్ ఒక్క దాని మీద పదకొండు ఐడీలు వాడేసరికే అన్ని ఒక పేరు మీదనే యాడ్ అయి ఇగ అన్ని ఒక దాని మీదనే ఒకే అయి ఉన్నయట.
మా
ఉండడం వల్ల గిట్ల అట్లా జేతరా అని కొంచెం గొడవలయినాయట. అయ్యి మీకు మీ ఊరుకు టాస్క్ ఇయను ఏమి ఇయ్యాను గిట్ల చేత్తర గట్లా చేత్తర, ఏదో అందరు చేసుకోవాలి అందరు బతకాలని మేం గిట్ల చేత్తే నువ్వు ఇట్లా చేసినావు. మీకు అసలే ఇయ్యనని అంటే రిక్వెస్ట్ చెయ్యంగా చెయ్యంగా చెయ్యంగా ఇప్పటికి ఇని ఇగా ఇప్పుడిచ్చిరట
మరి మీరు కూడా చేస్తున్నారు కదండి చాలా ఐడి లు మరి
ప్చ్ అట్లుండదండి
మరి మీరు రిస్క్ రిస్క్ రిస్క్ లో పడకండి మరి మీరు కూడా చాల్లు
రిస్కులు లెవ్వు అసలు ఆ టాపిక్కే రావద్దు.
అవునా అదేం మనం కూడా రిస్క్ లో పడొద్దు కదా అని
మ్మ్
ఆఓ కర్రీ అయిందా
మ్మ్ కర్రీ ఎం వండలేదు పొద్దుగాల వంకాయ వండినా అదే ఉండంగా
మ్మ్
తిందామనుకుంటున్న మళ్ళా పొద్దుగాలా చేస్తావంట
మరి ఆమెతోటి మాట్లాడతారా అండి కాల్స్ ఇప్పుడు
ఎవ ఎవరితోటి
ఆమెతో ఆమె తోటే అండి కాల్స్ చేయండి మీరు మా మీరు మాట్లాడినా ఆమెతోటి
మ్మ్ మాట్లాడితే మాట్లాడతా
ఇది అయిపోయినంక మాట్లాడండి నేను స్నానం చేసి వచ్చేస్తా
ఆ ఓకే అండి
ఆమె జల్ది లిఫ్ట్ చేస్తదక్క
ఏమో ఫోన్ చేస్తా ఖాళీగా ఉన్నంటేనో చేస్తా
మ్మ్
మార్నింగ్ చేస్తా చేసుకుందాం తీయంటే ఇగ కట్ చేస్తా
పద్నాలుగు కాళ్ళు వాళ్ళ పాపో బాబో పండుకున్నప్పుడు చేయొచ్చండి టక టక్క
మ్మ్ అదే పడుకున్నదనే శేసిందట
ఓకే
స్టేట్మెంట్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు తీసుకుంటారు
నాదా స్టేట్మెంటా పోయిన సమ త్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి ఇప్పుడు మార్చి వరకు
మ్మ్ హ్మ్ తగ్గింది ఈగ ట్ట తగ్గింది గాని కాలు అయితే పెద్దగయింది
మ్మ్
ఎర్రగయింది ఇదంతా
మ్మ్ ఆయింట్మెంట్ ఇట్లేం పెట్టలేదా
అ పెడతనే ఉన్నా ఇగా తట్టుకోలేక ఇప్పుడు ఎల్లిపాయ నూరి పెడుతున్నా మళ్ళీ ఏమో అట్నే ఎర్రగానే ఉంటుంది కాగానీ ఏమో మరి గడ్డ తగ్గింది కదా ఇది కూడా ఏమన్నా ప్రర్ ఫలితం ఉంటదేమోనని నిన్న సాయంత్రం పొద్దుగాల మళ్ళీ ఇప్పుడు పెడుతున్నా
హ
డబ్బులు వస్తే పోదామని చూస్తానా హాస్పిటల్
ముందు పడ్డాయి అకౌంట్లో యాడ్ అయినాయ
కాలే కాలే రేపు క్లోజ్ అయిపోతేనే ఏడైత అట
అవునా
ఉమ్
పోయినప్పుడు తర్వాత ఏమంటే అది ఉన్నప్పుడే అడనాయీగా టాస్క్ నడుస్తుంటనే యాడ్ అయినయీ టాస్క్ నడుస్తుంట అడ్డాయి